హలో
ఆ ఏం జేస్తున్నావ్
ఏం లేదు కాళీయే నువ్వేం జేస్తున్నావ్
నేను ఏమ్ చేయట్లేదు కాలియే మ్మ్ అయినయా భోజనాలు నేనా ఫోన్ కొంచెం బిజీ ఉన్నాలే అందుకని చేయట్లేదు
ఆహా మావా భోజనాలైనయ్ ఇప్పుడే తిన్నాము మ్మ్ మీ అయి ఏం భోజనండారు
ఆ అయిపేనై
మ్మ్ హుం ఏం వండావు
మాదా పప్పు
ఏ
ఉమ్ పప్పండి ఫిష్ ఫ్రై
హుమ్
ఓ మట్ను ఫిష్ ఫ్రై రెండు కలిపిదిన్నారా
ఆ అవును ఉహ్ హ్మ్ ఇంకా ఏంటి సంగతులు
ఆ అర్థమ కాలేదు
ఇంకా ఏంటి సంగతులు ఎండలెట్లా ఉన్నాయి మీ ఊర్లో
మా ఊర్లో ఎండలే తీస్తున్నాయి బా పడుతున్నాయి సాయంత్రం అయ్యేసరికి చల్లగా అయిపోతుంది
మ్ అవునా మ్ నాకు అలాగే ఉంటుంది నాకు అలాగే ఉంటుంది
పాలు ట్రాగేసరికి చల్లగా అయిపోతుంది గదా
ఉమ్ ఉమ్ ఇంకా ఊరు వెళదామని మాచు ట్టాల ఊరులో ఫంక్ష నుంది ఫంక్షన్ కి ఎళ్దామని ష్ రెడి అవుతున్నామ్ అన్నమాట అదే బిజి బిజి గా వున్నామ్ ఉమ్ అక్కడ ఫంక్షన్
ఏమైనా షాపింగ్ చేస్తారా మరి
చేసే సాం ఏమన్న చూసుకొని అ అక్కడంతా కొంచెం చిన్న చి చెన్నై యి స్పాట్లు ఉన్నాయి అదే టూరిస్ట్ స్పాట్ అట్లున్నాయి అయి కూడా వచ్చ చూద్దమని ఎళ్దామని ప్లాన్ చె సుకుంటున్నాం ట్రిప్పు
ఉమ్
ఉహు మేమందరం టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఆ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం గెట్ టూ గెదర్ అవుదామని పెట్టుకున్
ఆహా మీర్ మీర్ చదువు మీరు టెన్త్ చదుకున్నప్పుడల్లా
ఆ
ఆహా
ఊ అందరికి ఇన్విటేషన్స్ ఇచ్చారు ఇంక అందరూ వస్తామని చెప్పారు. ఉ ఇంకా అదే ప్లాన్ లో ఉన్నాం ఊ అందరు కలుస్తారు
ఓ చాలా ఏల్ల తరువాత కలుస్ చూస్తున్నారా అ మట అయితే అందరు
హ అవును
హ
అంతేస్తే వాళ్ళు అందరూ చాలా సంవత్సరాలు అయిపోయింది కలిసి
హ ఒక ఇరవై ఇరవై సంవత్సం అడి కోదిగా
ఉ ముప్పై ఏళ్ళు అవుతుంది ఉ అందరి పిల్ల పిలల పలి లేపోయినా
ఉహ గుర్తుపడతారా ఇప్పుడు అక్కొక్కళ్ళ ఒక్కొక్కల్ని
ఆ పడతారు పడతారు ఉ అంద
ముప్పై ఏళ్ళ తర్వాత ఆ అదే ముప్పై ఏళ్ళ తర్వాత కలిసి గుర్తుపట్టడం అంటే మాముూలు విషయం చెంగారు
అవును చాలా మంది ఫారిన్ లో కూడా చెట్లైనాళ్ళస్త
విదేశాల నుంచి చూడొస్తున్నారా
ఆ అవును
బాగుండద్దలా అందరు కలిస్తే
ఉ అవును
మా ఫ్రెండ్స్ ఉంటారు అసలు వెళ్దాం వెళ్దాం ఉంటారు రాసుల చే ల తస్తార అందరు
హ అదే అందరం కలిసి చ్చ ఏదైనా ట్రిప్ వెళ్దాం నాలుగు రోజులు అని అను కొంటున్నాయి అజాంత వాళ్ళకుస ఎక్సర్సైజ్ ద చూడాలి
ఉ పిల్లల్ని కూడా తీసుకోని వెళ్తారా
అ
మీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తారా
ఆహా లేదు ఓన్లీ మా వారికే వెళ్తాం తెల్ల స్కూలు కాలేజీలు ఉంటాయి కదా అంతం ఫ్రెండ్సే కలిసి వెళ్దామని అనుకుంటున్నాం ఉ
ఆ అలా అయితే పర్లేదు లేండి కొ అళ్ళొచ్చు ఆ అవునును ఓక కళ్యాణ అే ఇబ్బంది ఉంటాయి కానీ ఫ్యామిలీ తో వెల్లాలంటే ఒకరిలాగా వెళ్ళిపోవచ్చు అయితే
హ
అందరు టచ్ లో ఉన్నారా మరి
ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఇంకా కలాల ఒక కళ నెంబరు ఫోన్ నెంబర్లు సంపాదించి
ఉ ఒకసారి కలిస్తే ఇంకా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతారు
నా ఫంక్షన్ అరేంజ్మెంట్లు అవి చూసుకొని అవన్నీ క్యాటరింగ్ ఇవ్వాలి మళ్ళీ వచ్చిన వాళ్ళకి కమన్నా రిటర్న్ గిఫ్ట్లు ఇవాలి అయన్నీ అడ్వైస్ చెయాలి అందుకని కొంచెం జన్నాన్న మాట ఇంకా ఫ్రెండ్స్ వరకు వచ్చ చీరలు పెట్టుకుందామని అనుకుంటున్నాం
ఆ
హ
మరి మగవాళ్ళకి ఏం ప్లాన్ సరుర
ఏమో వాళ్ళ దాకా వెళ్ళలేదు ఇంకా మా వరకు అనుకున్నాం మేము బెస్ట్ ఫ్రెండ్స్ వరకు కు
హ హ మీ బ్యాార్చ్ వరకు అనుకున్నారా
ఆ
ఉ ఎంతమంది ఓ పది మంది ఉంటారా
ఆ ఒక ఇరవై మంది దాకా ఉన్నాం లేదు అ ర కలిసి ఏదైనా టెంపు పక్కలిక వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటున్నాను అక్క అ ఇంకా ప్లాన్స్ అక్సెప్ చెప్ప ఎ చేంచు ఫెండ్స్కో
హ
హ అ
అయితే బాగా గట్టి ప్లాన్ చేస్తారు అనమా సర
అవును ప్లాన్ చేసాం ఫ్రెండ్స్తో వెళ్ళామని ఇంతకు ముందు అనుకున్నాం ఒకసారి మధ్యలో ఇంకా కొంచెం కుదరకా చాలా మందికి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయినన్న మాత
అ
మళ్ళీ ప్లాన్ చేయాలి ఇంత సమ్మర్ వచ్చేసిందిగా ఇంక సమ్మర్లో అవ్వదు
ఆ ఎందుకనట్లా
సమ్మర్ లో అంటే ఇంకా పెళ్ళిళ్ళు అయి ఉంటాయి కదా అందరికి బిజీ గా బిజీ ఉంటారు అందరూ పిల్లలు ఎగ్జామ్స్ అయ్యో కాలేజీ లో జాయిన్ అయ్యారూ ఆదుకో వద్దు అనాకదా ఇయ్యిన్ ఇయ్యన్ ఆషన్స్ తగులుతూ ఉంటాయి వాళ్ళటి
హ అండీ
హ
అ కష్టం అయిపోయింది దిమిగాకు ఇంకా ఇంకొకరు రాపోతే మా ఫ్రెండ్ రాడ్ లేదని వాలు వాలు ఇంకా ఆగిపోతారు అంతా
ఆగిపోతార
హుమ్
అదే చూసి పెట్టుకుందామని అనుకుంటున్నాం హుమ్
ఇంక
ఇట్లాంతే
అలా అనుకోని వెళ్ళిపోవడమే ఒక్కొక్కసారి
హ్మ్ అంతే అంతే
హ్మ్ లేకపోతే అవదు మళ్ళీ కష్టం అయిపోద్ది
హ్మ్ అవును
హ్మ్ అయిపోయినయా బోనౌలు నలు
ఆ అయిపోయినయ్ మీదేం కూర
మాదా ఈ రోజు ఏం కూర మాది ఫ్రైడ్ రైస్
ఫ్రైడ్ రైసా ఎలా చేస్తారూ ఫ్రైడ్ రైసు
మేమా మామూలుగానే ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై చేసేసి ముందే అన్నం మాముూలు అన్నం వండుకుని అంగా అట్లా వండుకోడమే వండుకున్న తర్వాత ఇంకా దాంట్లో ఉప్పు కారం వేసేసి అన్నం కలిపేయడమే గుడ్డుంటే గుడ్డు వేస్తాను ఇంకా రా రాత్రి పూటగా నైట్ కుకున్నా మే
ఆహ
ఇంకా మామూలుగా స్తా గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్
హ
చేసేస్తా మీరేం తిన్నారు అయిపోయినా ఏ బోగుండాలి మీది
ఆ అయిపోయిని
అ ఏం తిన్నారు
మాట అదే చెప్ప కదా ఫిష్ ఫ్రై అని
ఆహ
ఇ కక్కడ దొరుకుతాయి ప్రేషగా
ఆ
అందుకనే ఎక్కువ తింటారు ఫ్రై ఫ్రై వండు తం
ఆహా కూర కూడా మామూలుగా కూర కూడా ఉండరా అంటే వండుతారా
ఆ వండుతాం కానీ తక్కువ
హ మీరు ఫీష్ తలకాయ తింటారా
ఏంటి ఏంటి ఏంటో వెనపడలేదు సరిగ్గా ఆ ఫిష్ తలకాయ ఆ తింటం తింటాం అది కూడా తింటం టం అ అదే ఇక్కడ దగ్గరలో సముద్రం ఉంది ఆ సముద్రంలో చేపలు పడతారు కదా అ అయ్యామన్నా తక్కువకు వస్తాయి మాకు
ఆహా సముద దగ్గర ఉంటే చాలా తక్కువగా వస్తాయి
అందుకని ఇక్కడ వాళ్ళు అందరూ ఎక్కువ ఫిష్ తింటారు ఆ అవును అందుకని చేపలు బాగా దొరుకుతాయి అన్నమాట
ఆహా
అహా అది సరే అయితే
ఆ సరే
ఆమ్ ఆహా